ఆ
హలో
హాలో అక్క
ఆ ఏం చేస్తున్నార్ర
ఎందుందక్క కాలి మీరేం స్సురు
వెేం లేదురా ఇప్పుడా ఇంగా టివి చూసినరు మూవీ కొత్త మూవీ ఉంటే ఒకటి టీ డౌన్లోడ్ చేసి ఆ తి ఊ ఇని మూవీ వేస్త ఇప్పుడిప్పుడే కదా మూవీ వచ్చింది మూవీ అయిపోయింది. దేశ
ఏం మూవి
రాగభయి రాగభాయి కార్తి
ఆహా బాగుందా
ఆ బానే ఉంది
హీరో ఎవరో
ఐదురా హీరోనా మీరు నాగ నాగశౌర్యా
నాగశౌర్యా న
ఆ రష్మికాను వాడు పాఫిఫా రేసి
ఆ ఆ గుర్తుచ్చ
ఆ వాడి
ఏం కూరు వొండింది మరి పెద్దమ్మ
ఇలా తేగ మద నింద
తిన్నరా
ఆ తిన్నా మన చెర్లో చాపలు పడతారంటగా
అవునా
ఆ పోయ్యొచ్చిండు మా నాన కాకపోతే వలా గుండేసరికి ఎప్పుడయితదో అని అంటే వస్తే ములకే టామాట కూరోండింది.
ఓహో అంటే ఏసిర్రు గాని ఇంకా పట్టలేదా
ఆ తీయలే మధ్యాహ్నం అయితదంటా వచ్చేసరికి వత్తాయో రావో తెలవదు వాటి కోసం నూట యాభై మంది రెండు వందల మందో ఉన్నారట చెరువు కాడ
వామ్మా
ఆ పోయిన సారేమో పోతే రెండు కిలోల కంటే ఎక్కువ ఇయలే ఒక కిలో ఎక్కువ ఈ అన్నా ఈయ్యట్లేదు మనిషికి రెండు కిలోలు రెండు కిలోలు ఇచ్చుకుండా పోయినంట ఇయాల దొరుకుతాయో దొరకవొ దొరకవో అని చెప్పి ఇగ
హ్మ్ హు
చాపలన్ని ఎటుపోతున్నాయో అర్దం గావట్లే
ఏడిపోతాయ్ వాళ్లేే అమ్ముకుంట్రు
అసలు అవి కొర్రమీన్లు రొయ్యలా అవి ఏవో ఉన్నాయట వెయి బయటికి రానిట్లేదంటా అన్ని వేసి పంపిస్తున్నారట
ఎటు
కేసీకి అంటే బయటికి మా ఇబ్బా అంట వేరే వెళ్ళిపోతాయి అన్నమాట
ఆహా అంటే అటు ఎక్కువ కాస్ట్ కు ఆమ్ కుంట్రేమో
ఆ ఎక్కువ కాస్ట్ గా లారీలల్లా పోతాయ్ అవి రోడ్లు
హ్మ్ హు
ఊరుళ్లాకేమో అమ్మట్లేదు
మరి ఎందుకు అమ్మట్లే మనకి
ఏమన్నంటే అవి పర్లేదని చెప్తారు కొర్రమీండ్లు అవి బాగా తింటరు రేటు ఎక్కువయినా పెడతారు కానీ అవి అమ్మరు అనమాట ఆ పల్లా అని చెప్తారు కాని బయటికి అమ్ము
హ్మ్ హు
నాకేం తెలుసు గాని అన్నయ్య వాళ్ళు అన్నారు పడతాన్నాయ్ రా పడతాన్నాయ్ గాని వాళ్ళు బయటికి పంపించుకుంటారా అని అన్నాడు
ఆహా
ఆ మనం పోయేదాక ఉంచుతారా ఎమ్మటెమ్మటె అయిపోయేది ఏటు పోయేటివి అటె పోతాయ్ అని అన్నా
అంతేగా చిన్న చిన్న చిన్న చాపలు మనకు అమ్ముతారు
చిన్న చిన్నయి మనకు అమ్ముతారు మల్లా లా ఏమంట్రు కాంట కొడుతార ట
హ్మ్
రెండు కి మూడు కిలోలు తీసుకుంటే అవి ఇంటికి వచ్చి చూసుకుంటే రెండు కిలోలే ఉంటాయి దనాట
ఓ ఓ అయితే మనకుంట పట్కుపోయే
ఏమంట్ర షాపిట్లా పెట్టిఇట్ల తీస్తన్నాడు య్యమ్మటే
ఇది ఇప్పుడు వాళ్ళ టర్న్ కదా అక్క మన చేపలు కావాలి వాళ్ళకు అమ్ముకోవాలి
అంతే మన ఊరోళ్ళు పట్టలేదా చేరువు వేర ఊరోళ్ళు బట్టి అగామాగ మైతుంది మనకు ఆ మన ఊరోళ్ళు పట్టలె వేరే ఊరోళ్ళు వచ్చి పట్
నేను ఇల్లే అనుకోచ్చు రామన్నళ్ళు అనుకుంటున్న
కాదు కా రామన్నుల్లు అయితే రోజు రాకపోయిరా వాళ్ళ అన్న అమ్మన్ పనికి ఎందుకు పోతాడు ఇలా పోనే పోలే అన్నకు రోజు ఫోన్ చేస్తాడు సండే సండే ఫోన్ చేస్తే నేనా ఆడ లేనంటడు ఎప్పుడో ఒకసారి ఉంటాడాడా
ఊహు
రోజు ఉంటాడు
ఊహు ఏమో నువ్వు చెప్పేదాకా తెలీదు మాకైతే
ఆ
ఇగ ఊల్లేకి కూడా అమ్మ రావట్టున్నియా
వస్తాయి కానీ తక్కువ అకు నూట ఎనభై రెండు వందలు అని చెప్తారు ఇక ఇగ మనం తెచ్చుకోలేక పోయినళ్ళు ముసలొల్లు ఇసుకుంటే కొనుకుంటారు ఏం చెత్తారు ఇగ ఈ వోరు ఆడ ఆయ నూట యాభైయో
ఓహో అంటే ఇక అటు ఇటు ఒక ఇరవై ముప్పై ఎక్స్ట్రా పెడతారు.
కాకపోతే ఏంటంటే వాడికి పోతే కొంచెం మొగ్గుొతుందేమో అనుకుంటున్నారు కాని పిన్నటి మొగ్పోతుంది వాడికి పక్క చేస్తారట కిలో రెండు కిలోలని చెప్పి కిలోనే ఇస్తారట
ఓ
ఆ స్టార్టింగ్ లో తెచ్చుకున్నప్పుడు అప్పులు లాస్ అయ్యద్దు అంటే మా సైడ్ లో ఇద్దరు ముగ్గరు తెచ్చి అమ్మడు లేద్లే లేకపోతే వాళ్ళు చెప్తే మూడు కిలోలు తెచ్చుకుంటే ఇంటికాడికొత్తే రెండుం పావే ఉంటానే అంటా నాలు కిలోలు తేస్తే మూడు కిలోల ద్వారమూడు ఉంటనేట కిలో అర కిలో తక్కువ ఉట్టనట
ఓ
ఏముంది రా ఇట్లా పెట్టి ఇట్ల దిత్తారాట ఏంబటెంబటే ఇత్తారట
ఇక చాలా మంది ఉండేసరికి వాళ్ళకు మంచిగా అలుసు అయితు తం
కొంచెం గట్టిగా అడిగి మంచిగా జాగ్రత్త కూర్చో మంచిగా ఇస్తడు ఇక ముసి లొల్లు స్టూడెంట్స్ లాంటి వాళ్ళు పోతే అక్క పర్టికులర్ గా ఎట్ల చూత్తరు ఆ చూడకపోతే ఇట్లా పెడతారు ఆ రెండు కిలోలు ఉన్నాయి. మూడు కిలోలున్నాయి వేసుకొని ఇస్తారంటా
ఈ కత బానే ఉందిగా
ఆ వాళ్ళ బిజినెసే బాగుంటాది.
ఓ మళ్ళ వాళ్ళకు కూడా ఇదే సీజన్ కద ఇది పోతే మళ్ళ వాళ్ళకూ గుడా ఏద్ ఉండద్ ఉండదని వాల్ల బాద
వాళ్ళు మంచిగా వాళ్ళు మంచిగా ఏమంటారు ఎంత గొట్టిర్రు అంత కన డబుల్ చూపిస్తాం వాళ్లకి
హా
ఆ పోనీ యా సైడ్ యా సైడ్ పోలాలయి నాయి కాబట్టి ఇట్లా చాపల్ పట్టడానికి
ఆ
ఎందుకంటే పోయినా సంవత్సరం ఎక్కువ పట్టలేదు రా చాపలు నీళ్ళు చే చెరువు నిండితే చాపలు పట్టాలంట
ఈ సారి లేవ అక్క
వ్యాసన్ని తన్వి కుొలాలు అయినాయి కదా
హూ హూ
కాాలవలలా నీళ్ళు పోయినాయి కాబట్టి చెరలు నీళ్ళేలే చాలా చెరలు నీళ్ళు చాలా అయిపోయినాయి కాబట్టి ఆ చాపల్ పట్టొచ్చింది
అవునా మంచి పడతం ఆ ఇప్పుడే నేను తిన్నాక్క ఆలుగడ్డ వండింది
అ
హా మీ చెల్లె ఎం జెత్తందీ
మా చెల్లె ఆ తెలుతా తెలుస్తా
అమ్మాయి పోయిందా హాస్పిటల్ కి
ఏమో ఫోతనే ఉందిరా ఏడ ఇంట్లో ఉండట్లే
ఉహూ
వాళ్ళకి లీవ్ లు ఉండవ్ అట
ఓ
మంత్లీ టూ డేస్ ఏమో ఉంటాయని అన్నది ఆ అక్క అడిగితే
హూ హు
గ మధ్యల రెండు రోజులు ఇంటికాడనే ఉన్న
అవును కదా అప్పుడో ఫీవర్ వత్తంది అని ఉందటగా
ఏమో ఆమెకేలే
ఆ నాకు తెల్సి ఇంకొ ఒక మూడు నెలలు చెత్తది గంతే చెయ్యదు ఇగ
వాళ్ళ ఫ్రెండ్స్ పోతలేరాట ఈ నెల మొత్తం రామన్నారట ఒక అమ్మాయి ఏమో రామన్నారట
చప్పుడుచేయక డిగ్రీ తీసుకున్నా అయిపోవు పూరి
వాళ్ళ ఫీల్డ్ అదే కదా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అదే నే మనం చెప్తే
కప్పు తాకు ఇప్పుడు ఎటు డిగ్రీ రాసుకుంటు కూడా అది చేసుకోవచ్చు కదా
ఆ కానీ అవో ఆయన నాకు ఏం చదువుతదువురా పర్్రదు వా రాందట చిన్న పిల్లలు టీకాలు వేసినడట అది మొన్ననే షాక్ అయితాను పోయిన రెండు రోజులకే ఇరవై రోజులకే ఎవరైనా టీకాలు ఏపిస్తారా అనీ మేము ఏదైనా చెప్ ఏదనా చెప్తే ఊ అంటే అయిపోతాది
ఉన్నారో పోయి్రా వాళ్ళు అనుకున్నా
ఆ
హూ
ఏదని ఎపత్తిగా ఊ అంటే అయిప్యా
అంతే మనకేం అవసరం అక్క
హ ఏమన్నా అంటే గయ్యగయ్య మోతుకుంటది వాళ్ళతో మనం బెట్
మళ్ళ ఏమన్నా అంటే మ ఇల్ల మళ్ళ మనం బ్లేమ్ అయితం
ఓ
మంచి చెప్పిన తప్పే అవకు చెడు చెప్పి నా తప్పే
షెడల్ షెడల్ షెడల్ చెప్పొద్దూ ఆమెకి
హ
ఆమె చెప్పిందే కరెక్ట్ ఆ మంచి ఆమె ఏది చెప్పినా కరెక్ట్ అంటే మనం ఏది చెప్పినా తప్పే
అంతేనా
ఆ కోపం వస్తున్నామో కోపం మనకు వచ్చేనేేమో అది కోపం కాదు
హ హ
ఆ మనం అయితేనా కామెడీ తీసుకోవాల ఆమె అయితే సీరియస్సుంట
అవును
ఐదు వాళ్ళ మావ
హుస్తసార అయిత్కోనిగా
ఆ సాయంత్రం వస్తుంది మేము పక్కన అన్న వాళ్ళ ఇంటికాడ చందులో కూఊంటాను గద్దలు బాగా కాల్తానే అని తాగడ వస్తాంది చందులో అయితే చల్లగా ఉంటాందనిందనేస్తున్నా కాని వస్తుంది వాళ్ళ గద్దల మీదంటంది తెలాక్క ఫ పోంది
హ
ాల
ఆహా
రాజుందనా కూడాకు
హ
నిన్న అసలు రాదనుకున్నా కాని వేటు వచ్చింది ఐదున్నరకే వచ్చింది ఇంకా రాట్లో ఏం చేయాలనుకున్నా వచ్చింది ఎంత సైలెంట్గా వచ్చింద తెలుసారా నేను కిందె వెళ్దవుతానా డోర్ తీసికుచ్చిన ముందు
ఆ
తీషచ్చ అంటే ఆలరి కోతులు చాలా పోయినాయి ఎందుకు డోర్ తీసే ఉంచిన రెండే గిన్నెలు ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు రెండు ప్లేట్లు ఉంటే కడిగినా కడిగి ఎనకయి దిరిగ సరికి వచ్చిందిరా మా మస్తు భయమయి రే
సడన్ గా వచ్చేసరికి భయపడ్డాం
ఆ పిలిగాన్ని ఎత్తుకొనిచ్చంది సైలెంట్ ఉన్నది భయపడ్డా
ఆ పిల్లగాడు కూడా ఏమి కింకాయ ఏం అనలే
ఆనాడు ప్రియాంక అనడ గ మస్త బయ ైతేే సైలెంట్గా వస్తాన ఏంది అన్నా ఎన్నిసార్లు చెప్పాను సైలెంట్ గా రావచ్చు నాకు భయం అవుతుది దూరం కొట్టాలి గర్తి ఇష్టప్పుంది మ బయట ఉంటే సైలెంట్గా గేట్ తీసుకొని వస్తుంది లేకపోతే డోర్ కూడా సైలెంట్ కొడుతుంది ఎవరు ఎవరు అన్నప్పుడు నేనే వచ్చినట్ అంటే బాగుంటది
ఆ
అమ్లా ఏదో మేము అన్కాన్షియస్ ఉన్నప్పుడు ఈ అడబల్లో సౌండ్ పడిచతుంది ఏను సార్లది నను అయనగాని అభినయిస్తాండి
ఆహ
వేస్ట్ చెప్పిన వేస్ట్
అర్ధం చేసుకోదు ఏం చేసుకోదు
ఆ సరేలే మరి నేను తర్వాత చ
ఆ సరే అక్క చె